హా ఇనిపిస్తుంది ఓ ఏం మాట్లాడాలనే.
నేనే మాట్లాడతా ఆగు
మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీర ఎక్క నుండి మాట్లాడుతున్నారు
సిమ్ లోంచి మాట్లాడుతున్నాం
ఓకే మాది కూడా కరీంనగర్ డిస్టిక్ ఏ మీకు నెట్ కరెక్ట్ అట్టుగా ఉందా
ఆ వి హవ్ ఏ పర్ఫెక్ట్ నెట్
మీరు తెలుగులే మీరు తెలుగు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ పదాలు వాడకూడదు
ఓకే చెప్పండి
ఓకే అనకూడదు సరే అనాలి
సరే చెప్పండి
ఇందులో కొన్ని టాప్ కొన్ని వె విషయాలు ఇచ్చారు కదా వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు
ఆ చెప్పండి
ఇప్పుడు మనకి పంటలు వ్యవసాయాలు
ఆ
ఎక్కువగా ఉన్నాయి కదా
ఆ
ఇప్పుడు మీకు మన మార్కెట్ లో ఎక్కువ ఏం కూరగాయలు దొరుకుతున్నాయండి
ఎక్కువ టమాటాలు ఉల్లిగడ్డలు ఇవే ఎక్కువ దొరుకుతున్నాయండి
అవునా
ఆ
మీకు టమాటా ఎలా వండాలో తెలుసా
తెలవదండి
ఓకే హలో
హలో చెప్పండి
ఇంకా చెప్ చెప్పండి ఇంకా మీరు మీరున్న ఇప్పుడు మీరు సిటీలో ఉంటారా లేదా విలేజ్ లోనా
మేము విలేజ్ లో ఉంటామండి
విలేజ్ లోనే ఉంటారా
ఆ
విలేజ్ లో ఎలాంటి పంటలు పండిస్తారండి
పంటలంటే పంటల విషయం నాకు ఎక్కువ తెలియదండి మేము వేరే వర్క్ చేస్తాము
ఓకే మీ సైడ్ కుర్మ వాళ్ళు ఇట్ల ఎవరైనా ఉంటే పంటలు పండిస్తారు కదా ఆ వాళ్ళు ఎక్కువ వడ్లు ఇంట్లా ఇంకా ఏమన్నా ప పచ్చని పొలాలు
ఆ పొ ఆ ఇంటి పక్క ఇక్క ఉంటారండి కొంతమంది మా విలేజ్ సైడ్ కొంతమంది ఉంటరు మా చుట్టుపక్కల
ఉ ఓకే వాళ్ళు ఎలాంటి పంటలు పండిస్తారు ఎలాంటి కూరగాయలు అమ్ము తారు మార్కెట్ లో
అవి వడ్లు అవి బియ్యం అవి అమ్ముతారు నెక్స్ట్ కొంత మంది కూరగాయలంటే టమాటలు ఊలిగడ్డలు గిట్టుంటయి వేరే విలేజ్ నుండి తీసుకొస్తారండి గట్టిను తీసుకొస్తామండి
ఓకే
ఆ అంటే మేము ఏం చేస్తాం అంటే మేము పంట పండించం మాకు వేరే బిజినెస్ ఉందండి మాకు
ఓకే
ఆ చెప్పండి
చెప్పండి మీరు ఇంకా
ఇంకా మీరే చెప్పండి మీరే చెప్పాలండి మేమే చెప్పస్తది
ఆ
ఫన్
మీరు ఎప్పుడన్నా ఏమన్నా వంట అండి వంట వంట వంటారా అండి ఇంట్లో
ఆ వండలేదండి నాకు వంట రాదు
ఓకే మీ అమ్మగారు వండుతారా మొత్తం మీకు
ఆ అమ్మవారా అండి తర
ఓకే నేను టమాటా టమాటా కూర ఎలా అండితే ఎలా అండాలో నేను ఒక్కసారి డిస్క్ స్కస్ చేస్తా మీతో ఆ అప్పుడు టమాట టా అనేది మనం ఫస్ట్ స్టవ్ పై స్టవ్ మీద బ ఒక గిన్నెను పెట్టి దల్లా ఫస్ మనం నూనెను పోయాలి పోసిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు ఇలా వేసి ఆ మీరు లౌడ్ స్పీకర్ పెట్టారా అండి
ఆ పెట్టలే అండి
మరి నాకు నా వాయిస్ నాకు వినిపిస్తుందని అడిగాను అంతే
ఓగే చెప్పండి నేను లౌడ్ స్పీకర్ పెట్టలేదండి
ఓకే ఇప్పుడు మనం తర్వాత ఆమ్ అల్లం అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ చేసిన తర్వాత మనం ఆ దాన్ని మంచిగా కలిపి
ఆ చెప్పండి
తర్వాత మనం పసుపు వేసి మనం ఫస్ట్ మనం కడి వేసుకున్నా మనం తురుముకున్ నా టమోటాలని దానిలో వేసి ఆ దాంట్లో వేసి దాన్ని మంచిగా కల పెట్టాలి
హా
కలపేట్టిన తర్వాత మనకి అప్పుడు కొంచెం ఎసరు వస్తుంది దాని మీద కొన్ని వాటర్ పోస్తే ఇంకా ఎక్కువ ఎసరు వస్తది అవ్వు ఉడికిన తర్వాత మనం కారం ఉప్పు ఆ తగినంత మసాలా ఏసి కొంచెం సేఫ్ వే చి ఆ తర్వాత ద దించేయాలి మీరు ఎప్పుడు యైలేద అ అండి
ఆ చేయలే అండి మా మమ్మీ చేస్తది
మీ అమ్మగారు ఎస్తర ఇంట్లో మీ మ మీ డాడీ ఏం చేస్తార్ సరు మీ ఫదర్
మా డాడీ అంటే బిజినెస్ మ్యాన్ అండి హాహా
ఓకే
హ చెప్పడండి ఇంక మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీర ఏం చేస్తున్నారు
మాది కరీంనగర్
కన్ననే మేడం మీది ఎక్కడ ఏం చేస్తరు మీరు
మేము ఉద్యోగం చేస్తామండి
అలా మేడమ్ సరే మేడమ్ ఒకే ఇంకా జెప్పండి
చెప్పండి మీరే ఇంకేమున్నది
పోయేసి మీరు కదండి మీ వెంటే చెప్పస్తు ఈ క్వశ్చన్స్ అడగాల్సి మీరు జవాబు చెప్పాల్సి మేము
ఉంటాయి అంటర
ఆ అంతే కదము
ఉమ్మ్
ఆ
హమ్
ఏం చేస్తున్నార్ మీరే ప్రెసెంట్ గ
ప్రజెంట్ నేను గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడే కరీంనగర్ లో
ఒ ఒకే ఆన్ ఒకే అంటే ఇంతకు ముందు నా ఏ ఎవళకన్నా ఫోన్ చేసారా ఇలా లేక నాకే ఫస్ట్ ఆ
చేశానండి నాకు అందుకే మనీ వచ్చాయి కాబట్టే మీకు చేసాను మళ్ళా
ఒకే మేడం ఇప్పుడు ఇలా మీ మీ మీరు కాకుంట మే వేరేలో ఫోన్ చేసి చేస్తే మాకు మనీ వస్తాయ
మీకు టాస్క్ వస్తే చెయ్యాలి లేకపోతే లేదు
ఒకే అంటే దీనికేనా సైబర్ క్రైమ్ అ నేరాలటుంటే ఏమనా ఉంటాయా
ప్చ్ ఏ అలాంటివి ఏమి ఉండయి ఇల్ ఫోన్ లో అలాంటి మాట్లాడద్దు
అంట మేడమ్ ఫోన్ లో అట్లా ఇ వత వయిట్ బాగా స నేరాలని ఫోన్ లో బా వస్తున్నాయి అరే మేడం మళ్ళ మన జాగత్త ఉండాలి కదా మళ నచ్చిది అడిగి అనుకో మన మన జాగత్త మనం ఉండాలి గద ఫెస్ట్
ఇది ఇల్లీగల్ యాప్ లో ఏం కాదండి ఇది ఇల్లీగల్ ఆపే
ఆ ఓకే మేడం అంటే నాకు మొన్న ఫోన్ వచ్చి స్కామ్ అయ్యి ఏదో పైసలువో పోయాయట అందుకే అడుగుతున్నాను అకౌంట్ నుంచి రెడ్ల లక్ష ఎంతనో ట్రాన్స్ఫర్ అయిట పోయినాయట అవి రాలేదు అంటా మళ్ళీ
మా దగ్గర అంత లక్ష లక్షలు కూడా మా అకౌంట్ లో ఏమి లేవు మాకు పోయిన ఏం కాదులేండి
అదే మేడం అంటే మీరు మీరు ప్రజెంట్ ఒక వంద వేలళ్ళు ఉంటారు మిగితా వాళ్ళు లక్షలళ్ళు ఉంటాడు వాళ్ళకి పోతే వాళ్ళ ప్రాబ్లమ్ కద మా ఇప్పుడు మేము వేలలో ఉంటే మాకు వేలే లక్షలగా కదా మేడం
ఓకే
ఆ చెప్పండి అందుకే అడుతోన్న మేడం నాకు ఫస్ట్ నా జాగ్రత్తలు ఉంటే నాకు సార్ కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా మీరు చెప్పేది నాక్కూడ కొంచెం ఎం మాట్లాడదుఆ ఆ ఒకే మేడం చెప్పండి ఇంక మీరే చెప్పండి ఏదన్నా
చెప్పండి మీరే
ఉ
మీ స్నేహితులకి ఎవరికైనా రిఫర్ చేయ్యండి మీకు కూడా మనీ వస్తాయి
ఆ ఓకే మేడం చెప్తా ఆ నేను ఒక టూ త్రీ డేస్ వరకు చెప్తా మేడం హ్మ్
ఇది పది నిమిషాల వరకు మాట్లాడాలండి ఈ కాలు మధ్యలో కడ్ చేయకండి
ఆ ఓకే మేడం ఏ నిమిషాలు అయిందిగా సెవెన్ మినిట్స్ అయింది మేడం ఇంకొక త్రి మినిట్స్ అయితే అయిపోయినటే చెప్పండి మేడం ఇంకా
ఇంకా ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడు ఇప్పుడు ప్రసెంట్ ఇప్పుడు ప్రసెంట్ ఐ ఇప్పుడు ఐటి చేస్తున్నాను
ఓకే
ఆ
ఇంకా మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా ఇంకా
ఆ ఏం జాబ్ చేస్తున్న మేడం
ఉద్యోగం ఏమి లేదు మీకు
ఆ ఏం లేదు మేడం ఇంగ
ఓకే ఇంట్లో మమ్మీ ఏం చేస్తది
మమ్మీ హౌస్ వైఫ్ మేడం
హౌస్ వైఫ్
ఆ అవునండి
ఓకే
ఇ మేడ ఏ
ఇంకా మీకు వ్యవసాయం గురించి ఏమైన్నా తెలుసా అంటే మీకు వ్యవసాయం ఎప్పుడైనా వ్యవసాయానికి వెళ్ళారా మీరు పొలాలకు కొంటీ లే
ఆ వెళ్ళాం మేడమ్ వెళ్ళాం మేడం టు త్రీ టైమ్స్ వెల్ల
మీకు ఎలా అంటే వరి ఎలా వేస్తారు ఆ పొలం ఎట్లా దున్నుతారు ఇలాంటి ఏమన్నా తెల్సా
ఆ కొన్ని వుసిన మేడం కొన్ని వుసిన కొన్ని అంటే రెండు మూడు ఆ కొన్ని దాని అంతగానం మనకు వ్యవసాయం గురించి తెలవదుగాని ఎక్కువ రైతు లేకుంటాది క మేడం రైతు వాళ్ళు లేకపోయి మనకి మనకి ఏం వస్తది
ఏం ఉన్
హ్మ్ రైతుల కా మేడం మనం
అంటే
ఇంకా చెప్పండి మేడం ఏమన్నా
ఉ ఆ చెప్పండి మీరే మీరు ఇంతవరకు జీ మొత్తంలో ఎలాంటి కర్రీ కూడా ఎలాంటి కూర అండలేదా మీరు
నాకు కుకింగ్ రాదు మేడం మమ్మయి అని చూసుకుంటాయి ఆ ఆేడ ఉదాన్ బడత ఉదహన్న తింటార మేడడం ద అదే మమ్మ ఎ కొండ నేను చేసుకుంటే ఎప్పుడ చిన్నగా ఏన్నా ఎక్కు బయటనే బయట ఎక్కువ తింట మేడం తిన అనిపిస్తే ఎక్కువ ఇంట్లా అంటే ఇగ మమ్మీ అందుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ బాగెం డిస్టర్బ్ అయి ఉంటే బయట ఫుడ్ తెస్తా బయట పార్సిల్ ఎలా అంటే అంటే ఒక్కసారి వెళ్తే ఇంకా ఊకె ఊకె వెళ్తే ప్రాబ్లమ్ కదా మేడం ఒకసారి నేనూ జరిగిన సిచ్యువేషన్ లో వెళతేా ఏం కాదు బాగా డిపెండ్ అయ్యన సిచ్యువేషన్ లో ఉంటాయి
అంతే అంటారా
ఆ అంతెగా మేడం
మీ ఇంట్లో వాళ్ళు మరి బయట ఫుడ్ తినడానికి కే సహకరిస్తారా మీకు
అలాళకి సహకరించే పోతుంది మేడం మనం పోయి తని రావచ్చి అలాకి తెలియకుండా తిని రావాలి ఏమి మేడం ఒకవేళ తెలిస్తే కొంచం ఆలు ఆ బుద్ధి చెప్తరు ఇట్లా తినొద్రా మనం ఇంట్లో తీసుకొనిచ్చు తినొచ్చు కదా అ చెప్తారు. మ అంతే కద మేడం అసలు తప్పు చేస్తే నే కద మేడం తెలిసేది మనకి
అవునండి
ఆ అవును మేడం చెప్పండి మేడం ఇంక మీరేం చేస్తారు మేడం మీకు మీకు వంట చేయచ్చా తినడంవచ్చా?
మాకు వంట చేయొచ్చు మేము అన్ని వంటలు చేత్తం
అవునా మేడమ్ ఏ ఏం కర్రీ చేస్తారు బాగా
చికెన్ అండుతం మట్టన్ అండుతం
అవునా మేడం మీ అవును మీ ఇంట్లా మరి మీ మమ్మీ ఫైల్ న సరలుపోతే ఏమన్నా
చేస్తాం చేస్తాం ఓకే అండి నేను ఇక పది నిమిషాలు అయిపోయింది కడ్ చేస్తున్నా ఒకసారి
ఆ ఓకే మేడం